హలో! హలో!
ఆ చెప్పండి. హలో ఏం చేస్తున్నారు?
హలో ఏం చేస్తున్నారు ఏం చేయట్ల. తిన్ ఏం లేదు ఎ మికే టిఫిన్ అంటే ఇష్టం.
నాక్ చపాతి అంటే ఇష్టం, మీకేమిష్టం?
నాకు దోస, ఇడ్లీ అంటే ఇష్టం.
అవునా ఇంకా నీకు కర్రీస్ల ఏం ఇష్ టమ్
నాకా ఉమ్ అన్నీ ఇష్టం.
చ
బంగాళదుంప ఫ్రై
దాంట్లో టైప్ స్ ఉంటాయ్ కా కదా ఆ ఇంకా ఏం చెస్
ఏం చేస్తున్నారు బాగున్నారా హలో! ఈ మధ్యా వాతావరణం చాలా మార్పాయి మార్పవ్ తుంది కదా అనిపించట్లేదా.
మా కదా
ఇంత వేడి
ఇంత వేడి
ఇంతక్ ముందు ఉండేది కాదు కదా
దానికి ప్రధాన కారి కరాణం గోబ్లానా వారింగ్
ఏమిటో చాలా మందికి తెలియదు
భూమి ఉష్ణి ఉషతూ గృహతల క్రమంగా పెరుగుద పెరుగుడామే గ్లూబ్లో వార్మింగా వార్ మింగ
కార్బన్ డయాక్సైడ్
కావడం
ఎక్కువగా విడుదల కావడం ఇది జరుగుతుంది
పరి పర్యాటకన్లు దానికి ప్రధాన కార్యక్రమాలు
వా నరికి వేయడం కూడా
చెట్లు ఉండి గాలి వేస్తుంది అవుతుంది
చెట్లు అంటే గాలి అ
ఇప్పుడు వర్షాలు కూడా సమయంగా పడుతున్నాయి
కొన్నిసార్లు వరదలు మరికొన్నిసార్లు ఎండలు
రాతులకు ఇది చాలా కష్టంగా మారుతుంది
పంటలు పండుతాయి
ఆర్థిక పరిసతలు కూడా దే బితుల్తాయి దెబ్బ తింటున్నాయి మనం ఇప్పట్నుండి చ చర్యలు తీసుకోవాలి
పై కపడకపోతే భూరిష్
ప్రతి ప్రతి ఒక్కరూ కనీస్యం ఒక చెట్టు నాటాలి
అ
నీటి వాల్యం కూడా ఎక్కువ అవుతుంది
ప్లాస్టిక్ వినియోగం తగ్
మ్ చాలి
పర్యావరణాన్ని కాప్ పాడ్వడం కానీ బాధ్యత మన బాధ్యత
మా బాధ్యత
వ్యక్తిగా వాహనాలు వాడకం తెగించాలి
విద్యుత్ని కూడా ఆదా చేయాలి
సోరాశక్తి వాటి పోనారితం డ క్క శక్తిలను ఉపయోగించాలి
పర్ పర్యావరణ అవగాహన పాఠశాలలో ఈ విషలు నేర్పాలి
పిల్లలు చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నారు మంచిది నేర్చుకుంటే మంచిది
ఇంట్లో మంది లేడిస్ ఉన్నారు
మనం ఉదాహరణంగా ఉండాలి సమాజంలో మార్పు తీసుకురావాలి
దాయి
నీటిని వృధా చేయకుడదు
వర్షపు నీటిని ఇస్ చాలి
అది భవిష్యత్తుకు ఉపయోగించా ఉపయోగించబడుతుంది
చెత్తను సరైన విధంగా పారివేయాలి
రేస్క కింగ్ చేయాలి
పర్యావరణ అభి మానాల్ని మనం కాపాడుకోవడం
నిజంగా అప్పుతమై
సా స సహస్య సంభేతం వాద పెరుగుతున్నాయి
ఇది చా లా
పరిశ్రమలు నియంతరణలు ఉండాలి పర్యావరణానికి హాని చేసేవి
పరిణలు అవాలీ ప్రభుత్వం కూడా కట్టిన చర్యలు తీసుకోవాలి
చెట్టులను అమ్మాలి చేయాలి అవగాహన లేకపోతే మార్పు రాదు మీడియాక్కడ సోషల్ మీడియా ద్వారా ప్ర
జు కూడా సహరించలి మంచి ముందుకు రావాలి
వారి సమాజాన్ని మార్చుకోలె మార్చుకోలారు ప్రజల ప్రజల చైతన్యం గెలిచిం గెలచాలి భూమి మనకు ఇచ్చిన వారం వరం
దీన్ని కాపాడు కోవుడు మన కార్
భవిష్యత్తు తరాల కోసం మనం ప
వాలోచ్చి
మన చిన్నగా మందిలో మది మొదిలో వాటిల్లీ పెట్టాలి
ప్రతి రోజూ వేయాలి
ప్రర్యావరణంగా మేలు చేసి పనులు చేయాలి
సాధారణంగా చే చెట్లు ఉన్
ఇది మంచి అలవాటు
సే తిలు ఆటడం కూడ మంచిది మనమందరం కలిసి తనిష్ చేసి మంచి ఫలితం వుంటుంది
పర్యావరణాన్ని కాపాడ్డం అత్యవసరం
ఆలస్యమైతే ప్రమాదం పెరుగుతుంది ఇప్పుడు చేర్యాల్లో తీస్కోవాలి
మనం మొదలు పెడదాం ఔను నీటి నుంచి
ఇతరలకు కూడా చెప్పాలి అవగాహన పెంచదాం
దీన్ని కాపాడుకుందాం భూమి వల్లే మన ఇదీ
కలిసి పని చేసి స్ సధ్యం సాధ్యం ఖచ్చితంగా సాధ్యవ్ మన మారుతీయ ప్రపంచం మార్ తుంది అద్దుతమైనా మాట
అదీ నీజమే
టిఫినేంటి
అది మన బాధ్యత మనం తప్పకుండా చేస్తా భవిష్యత్తు మన చేతుల్లో ఉంది ఆ బావున్నా మీర్
నేను కూడా బాగానే ఉన్నాను మీ కుటుంబం చాలా చిన్నది కానీ మరీ అనంద ఆ ఆనందంగా ఉంటుందా
ఆ ఉంటుంది
అవునా మీ కుటుంబంలో ఎంత మంది
ఉన్నారు మా కుటుంబంలో ఐదుగురు ఉన్నారు వారెవురూ మా నానమ్మ తాతయ్య నేను నా తల్లి నా తండ్రి మ తమ్ముడు మీ తండ్రి ఏంచేస్తారు ఒక ప్రభుత్వవ్ ఉద్యోగి మీ తల్లి గృహిణిణీ మీ అమ్మమ్మ తాత ఆ తాతయ్య మాకు నీతీ కదలు చెబ్తారు
అవునా
ఏం లేదు మీరే చెప్పాలీ మీ కుటుంబం గురించ్ చెప్పండి
మా కుటుంబంలో నలుగురు నేను మా తమ్ముడు మా అమ్మ మా నాన్న
మీ తండ్రి ఏం చేస్తాడూ
తండ్రి ఒక ఉపాద్యుడు గృహిణి ఇంటి పనులు చేస్తారు మా తమ్ముడు ఐదొవ తరగతి ఇంకా ఏం లేదు పండుగ రోజుల్లో మేమైతే కల్సీ పూజలు చేస్తాం మరియు ఆనందంగా గడుపుతాం
మేం గూడా అందంగానే గడుపుదాం పూజలు కూడా చేస్తా
రాయి
అయ్
మనేప్పుడు ఆ కుటుంబాన్ని గౌరవించాలి
వాళ్ళని గౌరవిస్తేనే మనక్కూడా ఆనందంగా ఉంటుంది
అవునా మీకూ తెల్సా నేను కొత్తగా ఒక పుస్తకంకున్నాను రామాయణం
నాక్కూడా కొనిపిస్తావా
అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది నువ్వు వింటావా
ఆ ఇంకా నా నాక్కూడా ఒకటి కొనిపిస్తావా
అవును మీకు నచ్చితే కొనిపిస్తా
మ్మ్ నాకు నచ్చుతుంది మీరొకసారి కొనిపిస్తే
మీకు ఏ సినిమాలు ఇష్టం హారర్స్ లో ఏం ఇష్టం
కాంచనా, గంగా, కల్ప ప్నా మశుదా, ఒడియాల ట్టు ఇష్టం మీకేమిష్టం
నాక్కూడా సేమెపించంతే ఇష్టం
మ్ సాంగ్స్ లో ఏమి ఇష్టం
నాక్ సాంగ్స్ లో మెలోడి సాంగ్స్ ఇష్టం
ఆ ఓకే థాంక్యూ బాయ్